హలో నమస్కారం
నమస్కారం అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి మీరేం చేస్తున్నరండి
ఏం లేదండి ఇప్పుడే టిఫిన్ చేసాం ఊరికే కూర్చున్నను అయిపోయింది మీది
నడి
ఏం స్పెషల్
బిళ్ళ వాత
బిస్సి బెళ్ళే బత్
యా
ఓకే కర్ణాటకలో ఉన్నారా ఓకే మాది అంటే హాస్టల్లో ఉన్నా అన్నారు కదా బిస్సి బిళ్ళే బాత్ అనేసరికి డౌట్ వచ్చిందంట కర్ణాటకలోనే ఎక్కువ చేస్
అవునవును బిస్ బిళ్ళ బత్ కర్
ఓకే కన్నడ వస్తుందా మీకు
కొంచెం అర్థమవుతది ఇక్కువ మాట్లడలేను
ఇ
మీక్ వచ్చా ఈరోజు ఏదైనా సరదా టాపిక్ మాట్లాడుకుందామా అండి
య సర్ద్ అండి ఈ రోజు మనం మన చైల్డ్ హుడ్ మెమరీస్ గురించి మాట్లాడుకుందామా అంటే అప్పుడు ఆడుకున్న ఆటలు
సరే అండి
ఓకే చెప్పండి మీరు చిన్నప్పుడు ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళు
నేను వేసవి సెలవులు వస్తే మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాను అక్కడ మంచి మంచిగా పిల్లలు చాలామంది ఉంట్ అంటే ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు పిల్లలంతా వెళ్ళి మామిడి చెట్ల కింద అవి కాయలు కొట్టుకోవడం చింతకాయలు కొట్టుకోవడం అలా ప్లేస్ ఇంకా మేము బురిగింజ అనే ఆ ఆట ఆడతాము తవాలు తీసుకొని అందరినీ కొట్టుకుంటూ వచ్చేది బరిగంజ
కురిగింజ
అంటే టవాలు తీసుకొని వెనక కొడుతా ఉండి ఏదో ఒక వస్తువు తీసుకొని వెనక కొడుత ఉంటే ఎవరి దగ్గర వస్తదో వాళ్ళు ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళని కొట్టాలి
ఓకే అంటే కళ్ళు కళ్ళు గంతలు కట్టేస్తారా
ఆ కళ్ల్ు ముస్ కింద కుర్చోనే ఆడుతామదంతా కుర్చునే ఆడే ని కళ్ళు మూసుకోని ఉంటాం వెనక టావలేస్ టరు ఒకవేళ అది మనమా కదా ఇదేంటి ఫై చేస్తే ఒకే ఒకవేళ తప్ ట్ గ ఐడెంట్ ఫై చేసి వాళ్ళు లేచి వేరే వాళ్ళని దగ్గర వేయాల అలా చిన్ననాటి ఆడుకుంటాం బాగా పిల్లలందరం మామ మంచిగా ఆడుకుంటాము ఇంకా తినడానికి అయితే మామిని అంటే వేరే ఫీల్డ్ లేక్ వేరే పొలాల్లోకి వెళ్ళి మంచిగా వేరవని వాళ్ళ దగ్గర ఉంటే మామిడికాయలు అవన్నీ కోసుకొని వచ్చి బయట కూర్చొని తింటా ఉంటాం మీరేం చేశారండి
అంటే బాగా అంటే దాగుడు ముతలు బాగా ఆడేవాళ్ళ అన మేము చాలా మంది పిల్లలు ఉండే వాళ్ళము అంటే ఎక్కువ అక్కడ ఇంటి పక్కన పిల్లలుంది అందరు చిన్న పిల్లలే అనమాట సో అప్పుడు మేము బాగా ఆడుకునే వాళ్ళం అనమాట ద దాగుడు మూతలు ఇంకా గోళీలు ఆట కూడా ఆడేవాళ్ళం ఇంకా అగ్గిపెట్టెలతో ఆడతారు గుర్తుందా అగ్గిపెట్టెలు అంటే ముందర అవన్నీ తీసుకొనేస్ దానిని చక్కగా పెట్టేసి అంటే మట్టిలో పాతి పెట్టేది అనమాట అంటే అవి పైనికి కన పడేలాగా అప్పుడు గోళీలు తీసుకొని వాటి కొట్టేది అలాంటి ఆటలు ఆడే వాళ్ళం ఇంకా జనవరిలో మనకి గ్రీటింగ్స్ వేస్ అప్పుడు గుర్తుంది అప్పుడు మనం గ్రీటింగ్స్ పంచుకునే వాళ్ళం కదా అంటే జన్ న్యూ ఇయర్ వస్తే నీకు ఈ గ్రీటింగ్ చాక్లెట్ ఇది అని చెప్పేసి అప్పుడు పంచుకుంటా ఉంటిమి కదా ఆ గ్రీటింగ్స్ తో కూడా ఆడుకునే వాళ్ళం తెలుసా అంటే ఎవరికి అంటే అవన్నీ వేసేది అనమాట ఎవ్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళ వాళ్ళు విన్ అని చెప్పేసి అన్ ట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆడుకుొనే వాళ్ళం అనమాట ఇప్పుడైతే అవన్నీ ఆ డ్డమే మర్చిపోయారు పిల్లలు ఇంకా కోతి కొమ్మచ్చి ఆడుకునే వాళ్ళం ఇంకా రాలత్ ఆ ఇంకా రాల్లత్ తో ఆడతారు కదా అంటే రాళ్లు అట్ సైడ్ నాలుగు గుంతలు ఆహా కాదు కాదు నాలుగు గుంతలు పెట్టేసి అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి మొత్తం ఎనిమిది గుంతలు పెట్ చేస్తారన్నమాట ఒక్కొక్క దాంలో నాలుగు రాళ్ళు వేసి ఆ రాళ్ళు ఒక్కొక్కటిగా వేస్తూ పోతారన్నమాట అలా అంటే ఎ గ్యాప్ పడి ఎక్కువ ఏక్ ఏ ఏ జ్ ఎక్కువ ఎన్నిొస్తాయో రాళ్ళు వాళ్ళకి ఆ రాళ్ళన్నమాట అలా ఎవరికైతే ఎక్కువ రాళ్ళు వచ్చేస్తాయో వాళ్ళు విన్న అన్ మాట అలా ఆడుకునే అది స్కూల్లో ఆడే వాళ్ళం అనమాట బాగా స్కూల్లో అయితే వేరే వాళ్ళు ఉండకూడదు వేరే వాళ్ళు మళ్ళీ మన ప్లేస్లో ఆడుతారని చెప్పేసి అన్ని ఆ గుంతలన్నీ కప్పెట్టి వచ్చేది దాంట్లోకి రాళ్ళు పెట్టేసి
అవును చిన్నప్పుడు మంచిగా ఆడుకుంటామండి చాలా అంటే కో బ్బరి ఆ కొబ్బరి బొంగరం అట్లా తో తోగట్టి అదేది థ్రెడ్ తీసుకొని ఇట్లా ఇద్దరు ఆపోజిట్ ఆపోజిట్ నిలబడుకొని త్రెడ్ ఏస్తావుంటిమి స్కిప్ ప్పింగ్ లాగా
ఆ స్కిప్పింగ్ ఓకే
కోనే వాళ్ళం
ఆ మేం కూడా అంటే స్కిప్పింగ్ నువ్వెన్ని నువ్వెంత ఎగురతావ్ నేనెం ఎగురుతానని చెప్పేసి అంటే అది కూడా పోటీ పెట్టుకునే వాళ్ళం అనమాట అంటే ఒకసారి తప్పిపోతే వాళ్ళు అవుట్ కంటిన్యూస్గా ఏదైతే కౌంట్ ఎక్కువ వస్తుందో వాళ్ళే విన్ అయినట్టు అనమాట
నిజమే అండి అప్పుడు మనకి టెన్షన్స్ అంటే ఏం ఉండవు కదా మంచిగా ఆడుకుంటా ఉనిన్నం
ఉమ్మ్ ఇంకా చిట్టీలాటా గుర్తుందా
ఆఆ చిట్ట్టటిలాటక్కడ కడుతుంది
ఓకే
చిట్టీలాట మేము ఆఫ్టర్నూన్ ఆడుకునే వాళ్ళం ఎందుకంటే అప్పుడు సన్ లైట్ అప్పుడు ఎండా ఎక్కువ ఉంటది కాబట్టి లోపల కూర్చుని ఇంట్లో అదొక్కటి ఆడుకుంటావుండిని చి ట్టిలాట సెట్ ఆట అలాగా
ఆ మేము సెట్టాటనే అంటాం దాన్ని యాక్చుల్లీ అంటే స్కూల్లో ఆడేవాళ్ళం అనమాట అంటే లీజర్ పీరియడ్ ఉంటది కదా ఆ కొంచెం అంటే ఒక వన్ అవర్ లో గ్యాప్ ఇస్తారు కదా మనకు స్కూలో అలాంటి టైమ్లో ఆడే వాళ్ళు అనమాట మేమైతే
మీరు ఎక్కువ అమ్మమ్మ గారి ఇంట్లో అంటే ఆడుకునే వాళ్ళ నానమ్మ గారి ఇంట్లో ఎక్కువ ఆడుకు కునే వాళ్ళ
అమ్మమ్మ నానమ్మ అందరూ ఒకే ఊర్లోనే ఉంటారు అనమాట సో అందుకనేసి నా కి సపరేట్‌గా ఏం ఉండదు అమ్మమ్మ గారి ఇల్లు నానమ్మ గారు ఇల్లు ఏం సపరేట్‌గా ఉండదు అనమాట రెండు ఇండ్లును అంటే అక్కడ ఉంటాంటి ఇక్కడ ఉంటాంటి అనమాట సో అట్లాయి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట అందరుూ నానమ్మ అమ్మమ్తో ఇద్దరుతోనే ఉండేదాన్ని ఎ పోగానే
ఉమ్మ్
కానీ అమ్మమ్మ వాళ్ల దగ్గరే ఎక్కువ ఉండే దాన్ని మోస్ట్లీ అంటే అక్కడ పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం తక్కువ మంది ఉండే వాళ్ళు ఆడుకోడానికి సో ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదాన్ని
ఇలో అయితే ఇంట్లోనే ఉండాలి స్ట్రిక్ట్గా ఉండాలి అది అమ్మమ్మ గారు ఇంటికేళ్తే మంచి బయటకి స్వేచ్ఛగా తిరగచ్చు
ఓకే
ఇంకా ఏమేమి ఆటలాడుతారండి
ఇంకా చిన్నప్పుడు ఇంకా ఇవి మనం బాక్సెస్ తీసేసి బాక్స్‌లో ఆడు తాంటిమి కదా గుర్తుందా మధ్యలో ఒక నాలుగు రాళ్ళు పెట్టేసి నాలుగు బాక్సులో నలుగురు నిలబడి ఆ రాళ్ళు ఎత్తుకొని అంటే పరిగెట్టుకొని పోతూ ఉంటే అక్కడ ఒకరు కాపు కాపల కాస్తు ఉంటారు అట్ సైడ్ అంటే అందరు ఆ ఒక్క వచ్చేయాలి అంటే ఆ రాళ్ళు తీసుకునిన్ తర్వాత నలుగురు ఒక బాక్స్ లోకి వచ్చేయాలి అ మళ్ళీ ఆ బాక్స్ నుంచి మళ్ళ అందరు స్ప్రెడ్ అయిపోవాలి నాలుగు బాక్సుల్లోకి ఎళ్ళిపోవాలి కానీ అక్కడ అక్కడ ఒక అతను వెయిట్ చేస్తాంటాడు కదా అతనికి దొరకూడదు అనమాట మనము ఆ సో అలా ఆ ఆట కూడా మేము బాగా ఆడేవాళ్ళం అనమాట అంటే ఎక్కు నైట్ టైమ్స్ ఆడేవాళ్ళం అంటే పెద్దవాళ్ళతో ఆడేవాళ్ళం అనమాట మేమైతే అప్పుడు అప్పుడు ఆ ఆటలంతా అంటే ఇంకా అమ్మ అమ్మ వాళ్ళు కూడా బాగా దెబ్బలు తినేవాళ్ళం అనమాట అంటే అటు ఇటు పరిగెట్టి పోతు ఉంటే అంటే మేము పల్లెలో ఉండే వాళ్ళం అనమాట చిన్నప్పుడు ఆ
అమ్మ వాళ్ళు టైంకి రాకపోయినా కొట్టేవాళ్ళు
ఆ అంటే అటు ఇటు ఇళ్ల వాళ్ళు ఉం ఉంటారు కదా వాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళనమాట ఓ మీ పిల్లలు గోల గోల చేస్తున్నారు ఇం ఇక్కడ అటు ఇటు పరిగెడుతున్నారు అది ఇది అని చెప్పేసి బాగా కం చేసే వాళ్ళు ఎక్కువగా కానీ ఎవరేం చెప్పినా మన ఆటలే మనవా అంటే వినేవాళ్ళం కాదనమాట
అమ్మయి వాళ్ళతో కొట్టించుకున్న కూడా పర్లేదు మళ్ళా వెళ్ళి ఆడుకుంటాం
ఆ ఇంకా అప్పుడు గుర్తుందా మనము అంటే మట్టి మట్టిని తెచ్చి వినాయకుని చిన్ని వినాయకు
యా ఆ అవునవును దానికి పూజ చేసి పూలు పెట్టి అలా
ఇంకా అదేంటి కంపాకు వస్తుంది కదా అది చిన్న చిన్న ఆకు దాన్ని తెచ్చి అది అన్నం అని చెప్పేసి వండేసి ఈ వాటర్ లేకి మట్టి కలిపి అది చార అని చెప్పి అది కూడా బాగా ఆడేవాళ్ళం కదా అప్పుడు అద ఒక ఆనందం అనమాట నేను వంట చేస్త వంట చేస్తున్నా అన్నం చేస్తున్నా అని చెప్పేసి అంటే చిన్నప్పుడు చఆడుకునే చిన్న
చిన్నప్పుడు ఆ మనకు తెలికన్నా వయసులో చాలా మంచిగా ఆడుకునే వాళ్ళం ఏమి తెలియని వయసు కదా
అవును అప్పుడంతే అంటే చిన్నప్పుడు ఆ ఆటలే వేరేసలు ఇప్పుడంత
ఇప్పుడు లేవు అవి ఇప్పుడు అసలు పిల్లలంతా ఫోన్లు చూడము
ఆ ఇప్పుడంతా ఎక్కువ వీడియో గేమ్స్
యా
ఇప్పుడం తా ఇవే అయిపోయింది అయినా అప్పుడు మన ఆటలే సరదా అసలు ఇంకా బొంగరాల ఆట గుర్తుందా మీకు
ఆ బొంగరాలు చేతి మీద పెట్టుకొని బొంగారలు ఆడేది
ఆ దాన్ని తిప్పడం చేతి మీద ఎక్కి కోవడం అదొక సరదా అనమాట చేతి మీద ఎవరైతే ఎక్కించుకుంటారో వాళ్ళు బాగా ఆ వాళ్ళు బాగా వేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఇవి గుర్తుందా ఆ ఒక చిన్న కట్ కట్టిని ఒక పెద్ద కట్టితో కొట్టి ఆడేవాళ్ళం కదా ఆ ఇల్లా కట్టి కరెక్ట్ అది ఆడేవాళ్ళం
అది కూడా మేము కూడా ఆడేవాళ్ళం మంచిగా
కబాడీ ఆడ్ థాంట్రా
చిక్కవారా
ఆ అదే పిచ్చలు తీసుకొని వేస్తాం కదా చింత పిచ్చల్తో
ఆ అది ఆడ్తామ్
చింత పిచ్చల్తో చక్క బార ఆడే వాళ్ళం ఓకే అంటే చెక్క అంటే ఆరు ఆ ఆరు పడితే చెక్క అంటారు బ అంటే అన్ని బోర్ల పడితే బారా అంటారు కదా ఆ కరెక్ట్ దాన్ని చెక్క బారా అనేసి పిలుస్తార అంటే కొన్ని చోట్ల బార కట్ట అని కూడా పిలుస్తారు కొన్ని చోట్ల చింత పిచ్చలాట అంటరు అయినా అప్పుడు ఏం దొరికిన ఆడేవాళ్ళం కదా అసలు అంటే చిన్న చిన్న గాజు పే
విధంగా యూజ్ చేసుకోనైనా ఆడేవాళ్ళం
ఆ గాజు పెంకల్ దొరుకుతే గాజు
అవును దాన్ని పీసులు చేసి వాటితో మ్యాచింగ్ చేస
అదా అంటే వాళ్ళు చెప్పింది దాన్ని పట్టుకొని హోల్డ్ చేసి మిగతావన్నీ కింద వేసి మళ్ళీ వాటినన్ని ఏరి ఇంకొక చేతిలో వేసుకోవడం ఈవెన్ రాళ్ళతో కూడా ఆడుకునే వాళ్ళం కదా చిట్టి చిట్ రాళ్ళు రెండుట మధ్య ఇట్లా లైన్ గీసేది ఒక దాన్ని ఒకటి కొట్ ట్టేది అది కాలీ పేపర్ దొరికితే పేప్ అట్లా అది ఎక్స్వో అని ఆడతాం కదా బింగో ఆటలు
అవి ఆడతాము ప్లే ఇది బోటు తయారు చేస్తాము వర్షాకాలం వస్తే బోట్ తయరు చేసి ఏదో వాటర్ ఫో పోతావుంటే వాటిలో పెట్ట
సరే అండి చాలా ధన్యవాదాలండి మీ చైల్డ్ హుడ్ మెమరీస్ అని షేర్ చేసుకున్నందుకు
అవునండి నేను కూడా మీ నుంచి చాలా నేర్చుకున్నాను ధన్యవాదాలండి